హలో హలో
హలో
ఏం సౌండ్
వస్తాందా
ఆ హలో
హలో
హలో హలో వినపడుతుందా
వస్ ఆ వినపడి సార్ అందాపా ఎలా ఉన్నావు
ఎలా ఉంటాం వినపడుతుంది
బానవే అదా
ఆ బాగున్నాను రా చెప్పరా ఓయిప్ప గేం ఆడతనా
ఇగ ఇగ గేమ్ ఆడుతూ తన ఏం గేము
ఇగ అన్ని వున్నాయ్ ఇగ ఫజల్ ది అదే ఆ బో మార్నింగ్ నుంచి ఏ వర్క్ లేదు ఏమీ లేదు
సినిమాలు చూడాల్సి రావన్న
కొది చే చూస్తీ అది బోర్ గోట్టేసె వద్దులే ఇంకా అనుకోని అస్తారు అవునే
యా సెపు
నైన్ ట్వంటీ నైన్ జుసినవంటే బోర్ కట్టా వదిలేస్త ఇంకా ఆ
ఆ
నైట్టు ఇది మా ఇంటి బంగారంం చూసుకుంట ఉండిపోయినా ఊ కొద్ది ఆ
అదే అది మా ఇంటి బంగారమె అది
ఆమెతే సమాంతది
సమంతదట
ఊ చూసుకుంటూ ఉన్నాను ఆ
ఉ
డ్యూటీ ఊ నువ్వు ఊరికి పోయినప్పుడు అనుకుంట అదే చూసుకుంటూ కూర్చొనేంది మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళాక కొద్దిసేపు నా పనులన్నీ కంప్లీట్ చేసి తినేసి కొదిసేపు చూసి పడుకొని నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు చూసి పడుకొని ఏస్థి మార్నింగ్ చూసుకుందాంలే అని తె చూడాలా ఏవైనా థ్రిల్లింగ్ మూవీస్ చూడాలా
చూడవని ఉంటాయి
ఎతుకలా
నేను ఇంచే పి ఎదో సినిమా చూస్తా ఉంటాయి ఒటి
ఏది
ఊ అదేమాప్ప హ్యాపీవజ
ఎవరిది
అ పాతది
పాతద
ఉ ఒక రెండనల మూడు నెలల అయిండాల హ్యాపీ రాజాని వచ్చింది అది సాంతి చూసేసి బాగుంది
స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాల మూవీ చూడాల అంతె
అది ఫ్యామిలీ
ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ ఉండకుండ స్టోరి బాగుండల
ఫ్యామిలీ ఉండే ఏడుపు
అది అంటూ
మీకు అంత పోచల్లాగానే అది
అంటే అంత రాదు ఎమోషన్ అంత
ఉహు
మాకంత ఎట్లావంటే
ఆ
ఫ్రెన్స్వి ఇట్లాంటి ఎమోషన్స్ బాగ వస్తాయి వ
ఫ్రెండ్స్వ
ఆ
ఆ
కేరింత మూవీ అయితే ఒక తొంభై సార్లు చుతానండి
హు
చూస్తనే ఉంటాము అది మళ్ళీ
వాళ్ళు ప్రపోజ్ చేసేది
ఆ లాస్ట్ లో వస్తది అది
ఎన్ని సార్లు చూసిన నగువు
అది బాగుంది మళ్ళీ ఎక్కువ ఎమోషన్ అంటే ఇది స్నేహితుడు ఆ దాంట్లో ఎక్కువ అది బాగుంది
అదే అది నేను చూస్న
నీ ఊపిరి సాంగ్ ఉంది చూడు
యాదోనమ్మ చూసింటాను తెలి
వాళ్ళ ఫ్రెండ్కి బిల్డింగ్ పై నుంచి పడతారు వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు వస్తది సాంగు అది వెంకట్ అని అ ఆ అప్పుడు వస్తది సాంగ్ అది బాగుంది మూవీ అది అది కూడ బాగుంది అది ఎన్నిసార్లు చూ చూసిన కూడ అదే కూడ అలా అనిపించం కొన్ని మూవీస్ ఉన్నాయి ఎన్ని సార్లు చూసిన కూడ మళ్ళీ మళ్ళీ చుడాల ఇది ఆరో ఆరెంజ్ లో కొన్ని సీన్స్
ఆ
అండ్ సాంగ్స్ కోసం చూడలా ఆ మూవీ బ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల ఇంక
పోవాల పని ఉంది.
అంతే ఇంకా వచ్చే అంత వరకు
ఇవేవి తింటానామ్
వర్క్ వర్క్ వర్క్
ఉహుహ్ ఇదేందో అమ్మ వస్తా అంటాం.
ఎవరో ఒకర్ చేప్పకాయండే మా యేయ్
ముగ్గుర్
నువ్ లోపల్ షాప్ లో అంటువా నేను కాల్ జేసినా
మస్ కాల్ గదా వచ్చింది.
కావాలనే మిస్కల్ ఇచ్చా నేను ఈ మళ్ళీ ఇంక ఎవర్ పైసలు ఉన్నా ఉంది అంటే ఇనః ఓ
ఓహ్
నా మీదా డన్స్ చేస్తావ్ అందగానేసి
జేప్తాం గదా ఊర్లకొస్తే అట్లా తక్కువ
విసి అయిపోతాడు ఎవరో ఒక్కడు ఉంటారు. ఆహ్ నా అన్న వాళ్ళే లేరు అనేస్తేసా లేకపోయిందంటే వేదు చూదాం దొర్కావ్ ఏం చేయాలి ఉంటుందే
దాంట్లోనే ఏమి ఉంటానే గానీ
నాకే నోటిఫికేషన్ అది నోటిఫికేషన్స్ వద్ ఓస్తున్నాయి ఏం సరా ఉండో మాట్లాడతాము అనేసి కాల్ జేయ్ ఉహ్మ్ కాల్ జెస్తద్ నార్మల్ మెసేజ్ నోటిఫికేషన్
ఏనా
ఎన్లయే నోటిఫికేషన్ మళ్ళీ ఏప్తాలే
ఉహుహ్
అవున్ ఈ చూడగానే సక్సెస్ అయిందే ఆ ఓకే అని కనేసి అందుకే వెంటనే రేడా కాల్ జేసింది.
నే నీవావ్ వెస్టుగుంది మా సినిమా అది మాటీవీలా మా మూవీస్ చావా ముకి సినిమా ఏం జేతావ్.
ఉహ్
తింటానను ఒక పక్క చూస్తా నను
అమ్మ ఇంతేప్ ఇంట్లో ఉందా ఏమి
ఆ
నీవే మొత్తం
వచ్చా ఓ గంటగే వచ్చా
ఆహ్
ఉహ్ నీగ్ భయా బయకం వస్తే
నేను మీతో మాట్లాడుకుంన్నా బిల్ చేసుకోంటి గదా బిల్ జేసి గదా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయినా
ఏంది గేమా
కాదు బిల్ ఆ బిల్ చేస్తదిగా దాని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయినా
ఆహా
సెండ్ అయిందో ఏమో తెలీదు పాపం మర్చిపోయిన అన్న కూడా మర్చిపోయినట్టున్నాడు చూసుకోలేదేమో నేను మళ్ళీ వన్ ఇప్పుడు ట్వెల్త్ ఫిఫ్టీ ఫైవ్లోనూ వన్ ఓ క్లాక్లోనే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్లో అయ్యో నేను చెయలేదు కదా అని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొని లేకుంటే గ్రూప్లో వస్తుండేది మెసెజ్ అని
ఆ ఓహో
మర్చిపోయానండి అంతే
చంద్రముఖి
ఆ చూసిన్నా
దాంట్లో బాగా ఆడుతుంది ఓ ఇదేంది ఆదివారం ఏందో ప్రమోషన్ సినిమాన ఏమో వచ్చంది సమంత
ఓ ఓ
టీవీ షోల
టీవీ షో
ఉ ఓకే
పర్లే ఆమె ఓన్ దీంతో తీసిందేమో
ఆ
ఆ బా మూవీ బాగానే బాగానే డైరెక్ట్ చేస్తున్నారు సాంగ్ ఒక్కటే ఒక్కటి హైలైట్
చూడాలా
చూడు ఓకే చూడొచ్చు అంతే కానీ ఫస్ట్ టైం ఆమె యాక్షన్ ఈ విధంగా ఇచ్చిందైతే
ఆ
ఫస్ట్ టైం అన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ వస్తుందండి అన్నది ఫస్ట్ టై విలాన్ కరెక్ట్ అయిపో వచ్చింది విలన్ క్యారెక్టర్ ప్లస్ వచ్చే ఫ్యామిలీ బోతే
సరే సరే మరి ఉన్నా పని ఉంది
ఓకేే ఓకే బాయ్